హలో
ఆ అనిపిస్తుంది కొంచెం దూరం నుంచి వస్తానని చెప్పేసి ఆహా చనా స్లోగా ఉంది అసలు అంటే వాయిస్ ఏదో దూరంగా మాట్లా
అయితే నాకు సరిగ్గా వినపడ్తాంది ఇప్పుడు మీ వాయిస్ అయితే
అ పర్లేదులే అంటే ఫోన్ చానా దగ్గర పెట్టుకున్న ఓకే
ఆ నడిలా టైం నుంచి మాట్లాడారు
అ
మనం డైలీ రొటీన్ అంటే పని చేస్తాం గానీ మాట్లాడదామా
డైలీ రొటీన్ అంటే త డైలీ రొటీను
మార్నింగ్ మీరు ఏ టైమ్ కల్ల లేస్తారు
ఏ టైమ్ అంటె పర్లేదు ఎలా ఈ మధ్య కొంచెం ఎర్లీగనే లేసి సిక్స్ క్కట్ల లేసేస్తమ్ ఇంట్లో పనులు చేయాల్సి వస్తది కొంచెం
వంటా చేస్తారా
అ హా ఎక్ససైజ్ ఎక్ససైజ్ అంటే సామాన్లు కడిగేది కౌసు ఊడ్చేది
ఇంటి పనులు చేస్తారా మీరు
ఈ మధ్య లాస్ట్ టూ వీక్స్ నుంచి అట్ల చేస్తా ఉన్నాం
రన్నింగ్ ఎలా కూర ఆలుగడ్డ
మనం సోషల్ యాక్టివిటీస్కి కొంచెం దూరం ఉంటం అనమాట ఇంట్లో ఉంటం ఎనీ టైమ్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
ఎట్ల మరి క్రికెట్ మ్యాచ్ చుసినావ మొన్న ఫైనల్
అవును చూసాను మీరు చూసారా
మొత్తం లైవ్ మొత్తం
లైట్ చూస బ్రో
హా సెలబ్రేషన్స్
కప్పు తీసుకోని ఎస ఎక్కడా బైక్ తో ర్యాలీ
నువ్వు కూడా పోయినవ
కా నకు
హా
ఇక్కడ అక్కడ బ్రో ఊర్లలో సెలబ్రేషన్స్
లైవ్ పెట్టినారు ఇక్కడ దగ్గరలో
అ
నైట్ గెలిచిన్ తర్వాత సెంటర్లో క్రాకర్స్ పెల్చినారు త ఆ బైక్ బైకులు మొత్తం ఫుల్ రిసౌండ్ కొట్టిచినారు ఆహ్ ఐపిఎల్ షెడ్యూల్ వచ్చినట్టుంది కద ఈ రోజు
ఆర్ సి బి చెన్నై
మొత్తం ఫుల్ షెడ్యూల్ వచ్చేసిందా
ట్వంటీ ఎయిట్ నుంచి ఈ మంత్ మార్చ్ ట్వంటీ ఎయిట్ నుంచి
మార్చ్ ట్వంటీ ఎయిట్ నుంచి మే
అ
హ్మ్ చూస్తాం చూస్తాం
ప్రతి మ్యాచ్ చూస్తున్నారా?
నీకు ఎవరు ఫేవరేట్ ప్లేయరు ఈసారి టీం
టి
ఈసారి కొంచెం దూరంగా ఉందాం అనుకుంటున్నా క్రికెట్ చూడ్డానికి
కెరీయర్ మీద ఫోకసా
ఆ అవును బ్రో
ఆహా
మామూలుగాంటే చెన్నైకి సపోర్ట్ చేస్తుండే సి ఎస్ కే కి మీరు ఏ టీము?
ఆ టీమ్ ప్రజెంట్ అయితే టీమ్ ఏం లేదు ముందయితే గుజరాత్ ఉండే
గేమ్స్ సారీ టైటన్ సన్
హార్దిక్ పాండ్యా కోసం చూస్తా ఉంటి ఇంకా హార్దిక్ పాండ్యా ముంబై టీమ్ వచ్చినప్పటి నుంచి ఓన్లీ హార్దిక్ నో టీమ్స్
ఓకే బ్రో
అంటే పెద్ద ఫ్యాన్ అన్నమాట టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి క్రికెట్ చూసిన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్యాన్
హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా
అంటే బ్యాటింగ్ బోలింగ్ ఆల్ రౌండింగ్ ఆన్ ఫీల్డ్ ఆఫ ఫీల్డ్ అన్ని ఎ టు జెడ్
ఇ కారక్టర్
హాఫ్ ఫీల్డ
అ
ఏముంది క్రేజ్ మొత్తం పర్లేదు రీసెంట్గా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ మంచి డౌన్ ఫాల్ ఉండే లాస్ట్ ఇయర్ మొత్తం అంతా కవరైపోయింది
ఉమ్ లాస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది చూడాలా
ఆ
ఆ
పోలాలు పొలాలున్నయా మీకు
పొలాలంటే ఉన్నయి తోటలు
ఆ ఏ ఎంతంట
మడి ఉంది మడి అంటే రైస్ రైస్ పెట్టినాము.
ఆ
తోటంటే మామిడి తోట ఓకే
అ
ప్రస్తుతానికి అయితే బాగుంది.
అే అడి ఎన్ని మాసు
ఇంకా టైం పడుతుంది. ఆ వచ్చేకి ఫుల్ రావాలంటే ఒక టూ త్రీ మంత్స్ మే ఏప్రిల్ లాస్ట్ మేకంతా మంచిగా ఉండొచ్చు
అంటే ఎంత పంట
ఆ ఆ పంట పడతది ఒక మూడు నెలలు నాలుగు నెలలు
అంటే పండానికి అంటే పంట కాదు కదా అంటే మామి చెట్లు అయితే పంట కాదు.
ఒక క్రాపు రా
అంటే అది ప్యాడ్డియా
క్రికు
ప్యాడ్డికి అయితే ప్రాసెస్ ఉంటది మమ వన్ మంత్ నాట్లుంటారు పైరంటారు తర్వాత త్రీ మంత్స్ అదంట కొంచెం క్రాప్ ఉంటుంది
త
ఎట్లా నీది ఎట్లుంటది డైలీ రొటీన్ ఎంత కి లేస్తారు ఏం చేస్తావు ఏంటి
త మద సా అ హలో
హ్మ్
సవదస్సు మా అదే
అ
ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మార్నింగ్ ఎక్కడ తొందరగా లేస్తామ్ ఏదో అలా వాక్ చేసి
హు హ్మ్ ఎట్ల బ్రో ఎవరు మరి ఫ్రెండ్స్ ఉన్నారా అంటే గేమ్స్ ఆడతారా
అ ఒకప్పుడు ఆడేవాళ్ళ బ్రో ఇప్పుడుకి వీలు లేదు తక్కువ బ్రో
ఏ ఇంట్లోల్లు ఫోన్ ఇయ్యట్లేదా
వాళ్ళు అట్లేం లేదు మనకే టైం దొరకడం లేదు
బిల్దు బిల్జ చెడ్డోళ్ల
అట్లేం లేదు
హ ఎలా మరి ఫెస్టివల్ ఉంది ఇ దగ్గర్లో ఎట్లా ప్లానింగ్స్ ఏమన్నా అడుప్పను
అ రెండు ఎస ఎం కా చేస్ పెడతారోతు
ఉగాది అంటే ఎట్లా అక్కడ ఉన్న చోట ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనికుంటున్నావ్ నెక్స్ట్ మంత్
అలా ఏం లేదు బ్రో ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా ఇంటికి వెళ్దామని అనుకుంటూ అ
హ్మ్ హు
అదే
హాలిడేస్ రావాలా లేదంట పెట్టుకొని వచ్చేయొచ్చా
ఏదో వాళ్ళని పెట్టుకోవడం అంటే ప్రతిసారి ఇత్తరు గదా వాళ్ళు ఇచ్చినప్పుడు ఎప్పుడు బంట
ఆహా
సమ్మర్ కదా రాలేదు మా వాటందన్నారు వచ్చాయా కార్డు
అవునా మీరు ఎట్లా బ్రో అంటే ఫార్మింగా బిజినెస్ సా
హలో నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా బ్రో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి
ఆహా స్టేటా స్టేట్ గవర్నమెంట్ అవేగా
అవన్మీ ఇంట్లో ఏముంటది ఏమో ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై జేస్తున్నా
ఆహా ఎట్ల బ్రో మరి అయితే సాఫ్ట్వేర్ సైడ్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ఓన్లీ కొనమాటారు
సాఫ్ట్వైర్ అసలు ఇంట్రెస్ట్ బ్రో ముందు నుంచే ఇంట్రెస్ట్ లేదు అందుకే అట్లా చేయక ముందుకే అట్లా పోత డిగ్రీ సైడ్ వచ్చి ఇలా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం బ్రో
అచ్చా
తమకి ఇంటి దగ్గర ఏమన్నా ప్లేస్ అలా ఉందా బ్రో మంచి చెట్లు అలా చెట్లు పె ట్టుకోవడానికి పూల మొక్కలు
ఇ ఇంటి దగ్గరా ఎక్కడ ఎక్కడ
ఇంటి దగ్గరే బ్రో ర అవును ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తుంది గదా ఇంటి దగ్గర చెట్టు అలా ఉంటే పె మ
లేదు బ్రో అంటే మేమున్న ఏరియాలో కొంచెం వాటర్ గూడా క్రైసిస్ ఉంటాయన్నమాట
అంట
ఉమ్ ఎట్లా మరి అంటే ఇప్పుడు ఏమన్నా నైట్ వాక్ ఏమన్నా ఉందా
అంటే డైలీ మార్నింగ్ నుంచి కూర్చొని ఉంటాం గాబట్టి ఉండదు వాకింగ్ ఇంగో ఈవినింగు అట్లా వాక్ యెళ్తుంటాం ఇప్పుడు కూడా తిన్న తర్వాత వెళ్తూ ఉంటాం
ఏ
ఉమ్ ఓకే బ్రో థ్యాంక్యు బ్రో మీ టైం ఇచ్చినందుకు
ఓకే ఓకేష్